హలో
నమస్కారం అండి బాగున్నారాండి
ఆ బాగున్నాం మీరు బాగున్నార అండి
ఆ బాగున్నామండి తిన్నారా అండి
ఆ తిన్నామండి ఇంతకు ముందే మీర్ తిన్నారా
ఆ తిన్నామండి మీ దగ్గర పొల్యూషన్ ఏ విధంగా ఉందండి
చాలా ఉంటుందండి ఎందుకంటే నేను హైదరాబాద్ లోనే ఉంటాను ఆ సో ఎయిర్ పొల్యూషన్ అనేది అయిత్ టే చాలా ఉంటది
అవునా మా దగ్గర కూడా ఎయిర్ పొల్యూషన్ చాలా ఎక్కువ ఉంటదండి మా దగ్గర ఫ్యాక్టరీ ఉంది దగ్గరలో
ఓహో ఏ ఫ్యాక్ క్టరీ అండి
నార్మల్గా ఫ్యాక్టరీ ఒకటి ఉంటది చిన్న ఫ్యాక్టరీ దానివల్ల పొల్యూషన్ అనేది పేపర్ కంపెనీ అనేసి ఉంటుంది దానివల్ల పొల్యూషన్ అనేది ఎక్కువ అవుతుందండి
అవునా
హ్మ్
మాకు వెహికల్స్ వల్ల చాలా పొల్యూషన్ అవుతాది అండి
అవునండి మా దగ్గర కూడా వెహికల్స్ ఎక్కువ అంటే ఫ్యాక్టరీ ఉంది వెహికల్స్ కూడా ఎక్కువ నడపడం వల్ల పొల్యూషన్ అనేది ఎక్కువ అవుతుందండి దాని వల్ దాని అంటే తగ్గించడం ఎలా అని మీకేమైనా ఐడియా ఉంద దా అండి
అలా ఇప్పుడు ఎవరు చెప్పినా ఎవ్వరు వింటారండి పొల్యూషన్ అంటే పొల్యూషన్ పెరుగుతుంది అని మీ వెహికల్స్ బంద్ చేయమంటే ఎవరు చెయ్యారండి యా దాన్ని ఫ్యాక్టరీస్ ని అంటే
ఫ్యాక్టరీస్ కాదు క కాదు కానీ అంటే పొల్యూషన్ని తగ్గించే ఒకటి ఏంటంటేవి చెట్లను ఎక్కువగా పెంచుకుంటే పొల్యూషన్ని ని తగ్గించుకోవచ్చుండి ఎందుకంటే మనకి అక్ ఆక్సిజన్ ఏ విధంగా యూజ్ అవుతుంద అంటే మన బాడీకి చెట్లకి కూడా కార్బన్ డై ఆక్సైడ్ సేమ్ అదే విధంగా యూజ్ అవుతదండి
అవునవునండి
చెట్లు ఎక్కువ పెంచితే ఏంటంటే ఎంత పొల్యూషన్ అయినా కానీ మన హెల్త్ కూడా చా అంటే ఆ పాడావ్వకుండా బాగుంటందండి
అవునండి కానీ ఇక్కడ చెట్లు అసలు ఇల్ కట్టుకోవడానికి ఏవ్ ప్లేస్ లేకుండా ఉన్నారండి హైదరాబాద్ లో ఇగు చెట్లను ఎక్కడ పెంచుతారండి.
అంటే నార్మల్గా ఇప్పుడు తులసి చెట్లు ఆ నెక్స్ ట్ మనీ ప్లాంట్స్ ఇవి ఉంటాయి కదా అండి వాటిని అయినా పెంచుకుంటే కొంచెం పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. నెక్స్ట్ ఆక్సిజన్ లెవెల్స్లని ఎక్కువ విడుదల చేస్తాయండి అవి.
ఆ అవునండి
మ్మ్ అంటే కుండీల లైనా పెట్టుకొని పెంచుకోవచ్చు అండి పెద్ద పెద్ద చెట్లు కాకుండా, అవి కూడా చాలా వరకి పొల్యూషన్ని జే మ్ అంటే ఆపుతాయండి.
ఆహా
హ్మ్ ఇంకేంటన్ టే ఇప్పుడు ఈ జనరేషన్ లో బైక్స్, ట్రాక్టర్స్, వెహికిల్స్ అనేటివి ఎక్కువ వాడకంలో వచ్చినాయి కాబట్టి, పొల్యూషన్ ఎంత కంట్రోల్ చేద్దామన్నా తక్కువ శాతం అవుతుందని కంట్రోల్ చేయడం ఎందుకంటే ఎక్కువ వాడకం అనేది. క్కువ జరుగుతుంది
అవునండి
ఇంకా బైక్ స్టార్ట్ చేసేటప్పుడు అయినా పెద్ద పెద్ద వెహికిల్స్ లో స్టార్ట్ చేసేటప్పుడు పొల్యూషన్ అనేది చాలా ఎక్కువ ఒకటేసారి రిలీజ్ అయితదండి. అంటే స్టార్టింగ్ వచ్చే పొగ అయితే చాలా ఎక్కువ ఉంటదండి.
అవునండి ట్రాక్టర్స్ కి అలాంటి దగ్గర అయితే
ఇంక ఎక్కువ ఉంటదండి ట్రాక్టర్స్ లారీలు ఇట్లాంటి వాటి దగ్గర నుం చి అయితే పొల్యూషన్ ఇంకా చాలా ఎక్కువ ఉంటది. ఇంకా ఈ పేపర్ కంపెనీ మా దగ్గర లో ఉంది, అయితే దాని నుంచి కూడా పొల్యూషన్ అప్పుడప్పుడు ఎయిర్ విడుదల చేస్తారు, దాని నుంచి వేడి అంటే పొల్యూషన్ ఎక్కువ అయితే ఆ స్మెల్ అయితే చాలా అం టే డేంజర్గుంటదండి ఇంకా మాకు దగ్గర్లో ఏంటంటే స్కూల్స్ అన్ని కూడా దానికి దగ్గర్లోనే ఉన్నాయి కాబట్టి, పిల్లలకు కూడా చాలా ఇబ్బంది అయితుంది ఆ హ్మ్ ఇంకా అండి ఇంకా ఏంటంటే విలేజెస్ లోనే కొంచెం పొల్యూషన్ అనేది చాలా తక్కువ ఉంటదండి. ఎందుకంటే ప్లేస్ ఎక్కువ ఉంటది, ఆ కొంచెం ఏంటి చెట్లు ఎక్కువ పెట్టి ఉంటారండి.
అవునండి
అంటే పాతకాలం అంటే ముందు కాలంలో అయితే ఏంటంటే ఎట్ల బండి సైకిల్ అవి వాడ్డం వల్ల పొల్యూషన్ అనేది అసలు ఉండకపోయేదండి. ఇప్పుడు వాటి వాడకం తక్కువ అవి ఎక్కువ బైక్స్ అవి వాడడం వల్లనే పొల్యూషన్ ఎక్కువ అవుతుందం డి
ఆ అది కూడా నిజమేనండి
మ్మ్ కానీ అవే ఆ పద్ధతులే బాగుండేయండి, ఎందుకంటే బాడీకి చాలా ఎక్సర్సైజ్ అయ్యి అవ్వేటండి.
ఆ ఇప్పుడు చిన్న ఒక టూ కిలోమీటర్స్ అన్నా బైక్లే తీసు కొని వెళ్తున్నారు
ఆ అదే అండి సైకిల్ తీసుకెళ్లడం వల్ల ఏంటంటే మనకి ఎక్సర్సైజ్ అయితది. మనకు కూడా యూజ్ ఉన్నది, పొల్యూషన్ కు మన వంతు పొల్యూషన్ ని కూడా ఆపినట్టు ఉంటదండి.
అవును
మ్మ్ ఇప్పుడు ఏంటంటే పొల్యూషన్ అంటే పొల్యూషన్ కి అన్ని వాడుతున్నారు బైక్స్ అవి అన్నీ కార్లు అన్ని వాడుతున్నారు. మళ్ళీ ఇంకా ఎక్సర్సైజ్ అనేసి మళ్ళీ జిమ్కి వెళ్ళి అదే సైకిల్ నడుపుతున్నరు. అలా అర్థం అవ్వట్లేదు అస్సల్ కే ఇప్పుడు ఇంకేంటంటే ఛార్జింగ్ బైక్ బైక్స్ అనేసి వెళ్ళినాయండి స్కూటీలు అవి. దాని ద్వారా కూడా కొంచెం పొల్యూ షన్ అనేది తగ్గు
తగ్గుతుంది అవునండి
మ్మ్ కానీ దాని వల్ల ఒకటి ప్రాబ్లం ఏంటంటే కొంచెం లాంగ్ జర్నీ ఎటైనా చేస్ వచ్చేది ఉంటే మధ్యలో చార్జింగ్ అయిపోయినా ఇబ్బంది అవుతదండి
అవును దానికంటు ఒక లిమిట్ ఉంటుంది
ఆ అదే కదండి అనుకోకుండా ఏదైనా పని పడ్డా కాని ఇబ్బంది అయిపోతది.
అ
అ హలో మేమైతే మాదగ్ గేర్ లో అయితే చెట్లు ఎక్కువ పెంచుకోవడానికి ట్రై చేస్తామండి. మా దగ్గర వేప చెట్టు, మామిడి చెట్టు, జామ చెట్టు, తులసి చెట్టు ఇవి ప్చ్ అంటే కొన్ని రకాల చెట్లు ఉన్నాయండి దాని వల్ల ఏంటంటే పొల్యూషన్ మాకు అం ఎంత ఎఫెక్ట్ పడది మా ఇంటి ఇంటి దగ్గర అండి
మా విళ వ కూ చాలా చాలా చ
మీ ఇంటి దగ్గర ఉంటా మీ ఇంటి దగ్గరంటా కదా అండి మీ ఇంటి దగ్గర చెట్లు ఉంటాయా అండి
ఆ చాలా చెట్లు ఉంటాయండి
అవునా
ఆ అక్కడ ప్లేస్ బాగుంటంది కాబట్టి చెట్లు పెంచుకోవడానిక అయినా అన్నిటికీ అక్కడ సౌకర్యం బానే ఉంటుంది సో సిటీలోనే వచ్చేసరికి అ సలు
ఉ సిటీలో అయితే పొల్యూషన్ అనేది ఇంకా చాలా ఎక్ ఎక్కువ ఉంటదండి ఎందుకంటే ప్రతి ఒక్కరు అంటే అంటే రెంట్ కు ఉన్న వాళ్ళు ఒక ఒక ఇంట్లో ఒక ఫైవ్ మెంబర్స్ సిక్స్ మెంబెర్స్ రెంట్ ఉన్నా ని అంత మందికి వెహికల్స్ ఉంటాయి అంత పొల్యూట్ అనేది ఎ ఎక్కువ అవుతుందండి ఇక్కడ కొంచెం అంటే నార్మల్ గా విలేజెస్ లో ఏంటంటే ఎంత వెహికల్స్ ఉన్నా కాని బై వాక్ వెళ్ళడానికి చాలా ఇష్టపడతారు సైకిల్స్ ఉంటాయి కచ్చలాలు ఉంటాయి అట్లా ఎడ్ల బండి కచ్చరాలు ఉంటాయి వాటి వల్ల కూడా మనం పొరిట్ అనేది చాలా తగ్గించుకోవచ్చండి ఇంకేంటంటే చెట్లు ఎక్కువ ఉంటాంది యండి చెట్ల వల్ల కూడా మనకి చాలా యూజెస్ ఉన్నాయండి ఇంకా అండి
ఆం
ఇంకా మీ దగ్గర ఏమైనా ఫ్యాక్టరీస్ ఉన్నాయా అండి
ఈ ఇక్కడ ఫ్యాక్టరీస్ అనేటివి చిన్న చిన్న ఫ్యాక్టరీస్ ఉంటాయండి అంటే ఏది ఏది ప్ర పేర్ చేసిన ఫ్యాక్టరీనే కదండి అంటే లైక్ కేక్స్ గానీ
వాటి నుంచి అంటే ఎక్కువ స్మెల్స్ రావుగాని ఏదైనా అంటే కెమికల్స్ వాడే ఫ్యాక్ట తీసుకుంటే అయితే ఎక్కువె అంటే పొల్యూషన్ అనేది ఎక్కువ అయితదండి
ఆ అది కాకుండా మెషన్స్ నడుస్తూ ఉంటే ఆ హీట్ తోటి ఆ చుట్టుపక్కల ఏరియాస్ మొత్తం ఖచ్చితంగా ఎఫెక్ట్ అవుతదండి
అవును ఇంకా పొల్యూషన్ అంటే పెట్రోల్ డీజిల్ తోటి నడిచే ఫ్యాక్టరీస్ అయితే ఇంకా ఎక్కువ పొల్యూట్ అయ్యి లంగ్స్ ఎఫెక్ట్ అనేటివి ఎక్కువ వస్తున్నాయండి ఈ పొల్యూషన్ వల్ల చిన్న చిన్న పిల్లలకు కూడా
కంటే వాళ్ళ పక్కనునోళకి కూడా
సిగరెట్ బీడీలు అవి మందుల వల్ల కూడా పొల్యూషన్ అనేది ఎక్కువ అవుతుందండి
అవునండి అందుకే చాలా మంది ప్రిఫర్ చేస్తారు పల్లెటూర్ని పొల్యూషన్ కి దూరంగా ఉండొచ్చని పీస్ ఆఫ్ మైండ్ దొరుకుతుంది
అవునండి ఇంకా సిగరెట్లని కూడా తగ్గియడానికి ట్రై చేయ్యాలండి ఏంటంటే దానివల్ల కూడా చిన్న పిల్లలు పక్కకు ఉన్నా కానీ ద వాళ్ళకి కూడా ఎఫెక్ట్ వస్తదండి ఎక్కువ లంగ్స్ లోనే ఎఫెక్ట్ తాగే వాళ్ళకంటే పీల్చే వాళ్ళకే ఎక్కువ ఎఫెక్ట్ వస్తది వాళ్ళకి ఏదైనా అంటే మోటివేషన్ క్లాసెస్ లాంటి ఇస్తే వాళ్ళకు కూడా వాళ్ళని కూడా కాపాడినట్టు అవుతుదండి మన వంతు సహాయం
అవునండి
మీరు చెప్తారా అండి పక్క వాళ్ళకి చెట్లను పెంచుకోవాలి పొల్యూట్ని కొంచెం అంటే తగ్గించిన వాళ్లమౌతం అనేసి చెప్తారా ఏదైనా మోటివేషన్ క్లాసెస్
ఆ కఖచ్చితంగా చెప్త తానండి ఎందుకంటే ఆ పొల్యూషన్ వల్ల ఎఫెక్ట్ అయ్యే వాళ్ళు చాలా మంది ఉంటారు కాబట్టి ఖచ్చితంగ పొల్యూషన్ కి అవాయిడె చేయాలి
అదే పొల్యూషన్ ఎక్కువ అయి తుంది ఇంకా రేడియేషన్ ఎక్కువ అవుతుంది దాని వల్ల ఏంటంటే ముందు అంటె మేం చిన్నగ ఉన్నప్పుడు ఏంటంటె పిచ్చుకలు చిలుకలు అట్లాంటివి ఎక్కువ వస్తున్నయి అండి మార్నింగ్ టైమ్ కోయిలా అవి ఇప్పుడు రేడియేషన్ పొల్యూషన్ ఎక్కువ అవ్వడం వల్ల వ